హలో వినిపిస్తుందా మీకు
విన్పిస్తుంది బ్రో
ఇప్పుడు మనం ఏం టాపిక్ మాట్లాడుతా ఉన్నాము.
అదే లైకు ఉం మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన్నాము సంక్రాంతి నుంచి, ఆ గోల్ నుంచి హమ్ అమృతము, ఆనియను ఇక అన్ని వచ్చేసి నాయ్ ఇందులో
ఆమ్ ఆ ఏంటంటే.
అ
మనము న్యాచురల్ గా తినేటట్టు ఉండాలిన్నమాట. ఇప్పుడు మనము ఉడక పెట్టుకొని ఉడక పెట్టుకొని ఉడగబెట్టుకొని తింటే ఏమవుతుంది. ఇప్పుడు మనకు మన ఏదైనా సరే వెజిటేరియన్స్ లో డైరెక్ట్ గా తీసుకుంటే అది మనకు ప్రాణాలకు ప్రమాదం కాదు అవును కదా.
అవును అవును డెఫినెట్ గా అలాగని అన్ని తినలేము కదా బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు తినే వస్తువులు ఏంటంటే మా అదే ఉడగబెట్టుకోకుండా బాయిల్ చేస్త చేసుకోకుండా తినేటివి మనము క్యారెట్ తింటాము బీట్రూట్ తింటాము. అలాగే లైక్ ఆ ఇంకా కొన్ని టమోటో కూడా అట్లాగే తీసుకోవచ్చు. ఆనియన్ అట్లాగే తీసుకోవచ్చు.
వెజిటేరియన్ ఫుడ్ లో ఏదైనా సరే కొంచెం మనం నోట్లో వేసుకున్ కుంటె అది మన ప్రాణాలకు ప్రమాదమా కాదా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక నాన్ వెజ్ ని తీసుకుంటె ఇంకా పచ్చిదే వేసుకుని నోట్లో మీకేమవుతుంది ఆ తర్వాత చెప్పండి.
చి చి అసలు తినలేం కదా అసలు ఆ స్మెల్ కూడా పట్టదు కదా అలా తినాలని అసలు అ అనుకోము కదా. రా
ఎక్సాక్ట్లీ సో అదే అదే పులులు ఆ ఆ అదే పుల్లులు సింహాలు పచ్చిదే తింటాయివి అవి ఉడకబెట్టింది తినదు. ఎందు
దాని నేచర్ అదే అన్న మాట. ఎగ్జాక్ట్లీ సో మనము మనము పుల్లి సింహాలు కాదన్నమాట పులలు సింహ వాళ్ళ దగ్గరిక వెళ్ళసి మనము పాప అది పంచపక్ష పరమాణాలు పెట్టిన తినదు ఓకేనా దానికి కావాల్సింది చంపి తింటుంది అది కూడా డైరెక్ట్ ఒక్కసారిఅయితే డైరెక్ట్ గా అది చంపి అదే తింటుంది సో ఇక్కడ కనెక్టివిటీ ఉందనమాట అదే మన యొక్క మానవునికి హ్యూమన్ బీయింగ్ ఈ యో ఒక్క మనిషికి స్పెషాలిటీ ఏంటంటే మనకంటూ స్పెషల్ గా దేవుడు ఆన్ని సమకూర్చన్నాడు ఇప్పుడు వాటర్ మెలన్ ఉంది మీరు అన్నారు ఎండాకాలం వాటర్ మెలన్ ఉంది ఎంత బాగుంటది కదా
హ్మ్
ఇది పులీస్ సింహము పులీస్ తింటావా తిన్నాదూ
తినదు
మ్.. తర్వాత మన మనకు అంటే అన్ని రకాలు మనసా కా నాచురల్ చు చూసినట్లయితే అన్ని కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మనకు దేవుడు మన కోసం సృష్టించినడు
ఊ
అందులో కొన్ని వర్గాలు వాళ్ళు ఏమంటారంటే దేవుడు మనకు అన్నీ అన్ని మన కోసమే సృష్టించబడినటివి సో మన కోసం అని చెప్పేసి ఈ యొక్క జంతువుల్ని కొంచెం తినేస్తార అనమాట కొన్ని వర్గాల వాళ్ళు అది కరెక్ట్ కాదు మీరు అబ్జర్వ్ చేస నేట్లడది మీరు చిన్న చిన్న ఐ మీన్ మేకలు చిన్న చిన్నప్పుడు యంత బాగుంటాయి కదా చూడడానికి మేకలు
అవును చూడ్డానికి మాక్ లే కాదు లైక్ ఏ జీవ అయినా కూడా చిన్నప్పుడు.. ఇప్పుడు మా ఇంట్లో కూడా కిటెన్ ఉందనమాట
ఆ ఆ
సో అది కొంచము హెల్త్ బాలేదు ఒక టూ డేస్ నుంచి
ఒకే నాక హోం
దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి నిన్నంతా దాని గోలా లోనే ఉండిపోయినాను నేను హాస్పి హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి అవి కొంచము ఏమి తెలీదు తల్లి పాలు తప్ప పాప మనలాగా మనుషులు అయితే నాకు ఇది నొప్పి అది నొప్పి అని చెప్పుకోగలుగుతాయి జీవులు కదా సో మనమే అర్థం చేసుకుని దేవుడు కూడా చుడువు ఎంత గౌ పోవారు జతువుల భాషను కూడా అర్థం చేసుకోగలిగే ఒక చదువుని మనుషులకి తెలియబరుచ చాలా చేసినాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవారు
అవును అవును
ఇట్లాంటి విషయంలో నేను ఆయన్ని డెఫినెట్గా నమ్ముతాన అనమాట
నమ్మాలి అప్రిషియేట్ చేయాలి సో మీరు అదే నేను ఏమంటానంటే మనము నాచర్ కి మన మునము నాచర్ కి డిస్టర్బ్ చేసే పని చేయకూడదు అని నేను అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడవులు అడవులు కాల్ చేయడంము
అడవకి నిప్పు వ వ మా ప్రమాదానికి నిప్పు అని అనేసి ఏదో కొటేషన్ కూడా ఉంటుంది కదా ఆ ఆ కానీ లైక్ ఎవరు పాటిస్తున్నారు బ్రో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లైక్ మనం బాగుంటే చాలు రా పక్క వాళ్ళు ఏమన్నా అయిపోని అనే అనే సమాజంలో మనం ఉంట కానీ నాట్ ఓన్లీ ఆల్ కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచోళ్ళు ఉండారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అలాంటోళు ఉన్నారు స్వార్థం గురించి ఆలోచించ
లైక్ మనం హ్యాపీగా ఉన్నుంటే మన చుట్టుపక్కల సమాజం హ్యాపీగా ఉంటుంది అని అనుకు నే వాళ్ళు చారా రేర్ అనమాట ఇప్పుడు ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందా అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు
హ్మ యాక్చువలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ హా చెప్పండి
అది ఏదో చెప్పాలనుకున్నాను ఆ జాతరలు వస్తున్నాయి కదా ఇప్పుడు సమ్మర్ సమ్మర్ సీజన్ లో జాతరలు బాగా జరుగుతాయి కదా సమ్మక్క సారక్క జాతర ఎప్పుడన్నా విన్నారా మీరు
వినలేదు వినలేదు వినలేదు
చులేద అది కొంచము తెలంగాణకి సంబంధించిన జాత తరలు అనమాట చాలా బాగా చేస్తారు చెమ్మక్క సారక్క జాతర ఆ లైక్ ఇంకోటి వచ్చి ఆ ఇంకా ఇంకోటి ఏదో ఉంది బ్రో అది మర్చిపోయినాను బతుకమ్మ పండగ వేడుకలు అది కూడా సేమ్ మనం సంక్రాంతి ఎలా చేసుకుంటాము లైక్ వాళ్ళు ఆ బోనాలు బతుకమ్మ బోనాలు అలా చేసుకుంటార అనమాట వాళ్ళని ఇ ఇక్కడ చూడండి బోనాలకి ఎంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినారో తెలంగాణ వాళ్ళు పువ్వులతో పువ్వులనే పువ్వులకి పూజించ చలన్
ఆ
హౌ గ్రైట్ మనమైతే ఆ మనమైతే మన దేవుళ్ళకి పువ్వులు తీసుకొని పూజిస్తస్తాము
హ్మ
ఆ అక్కడ ఏంటంటే తెలంగాణలో ఏంటంటే ఆ పూల్నే పూజిస్తారన్నమాట
హ్మ హ్మ హ్మ
ఆ చూడండి ఎంత గొప్ప విషయమో అది మనకి
చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఒక బస్ స్టాండ్ దగ్గర బస్ స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారనమాట బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తాఉంటే ఒక చిన్న పిల్లవాడు పిల్లవాడు అంటే ఒక టెన్త్ క్లాస్ అనుకోండి ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడు తర్వాత ఒక ముసలాయిన ఇద్దరు వెయిట్ చేస్తా ఉంటారు బస్ కోసము హ్మ ఇంత కు ముందు ము ఒక వర్డ్ యూస్ చేస్తున్నారు కదా సెల్ఫీస్ సెల్ఫీ షో ఫ్యామిలీ నా వోలు అని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను ఒక ట్రై చేస్తాను ఇప్పుడు మామూలుగా ఒక ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడు ఒక తాత ఒక పెద్దయన ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉండ ఒక తాత్ త్ వెయిట్ చేస్తాంట బస్ కోసము బస్సు వస్తుంది బస్ వచ్చినప్పుడు ఆ తోసుకొని తోసుకొని ఎక్కడంలో తోసుకొని తోసుకొని ఎక్కడం ట్రైయి చే ఇద్దరు ఒకే సారే ఎక్కడం ట్రై చేయి తసుకోవడంలో వీళ్ళద్దరు ఎక్కకుంట వీళిద్దరు నిలిచిప పోతారు
ఓకే
అప్పుడు తిట్టుకుంటార అనమాట ఆ ఈ ముసలాడా నీకేం పని నాకు అర్జెంట్ గా నేను వెళ్ళాలి బయటికి నువ్వేం వెయిట్ చేయలేవా అనేసి అతను అనుకుంటాడు నువవు నేను అలా నన్ను ఎక్కని ఇచ్చు కదా నువ్వుర్రోడివి నువ్వు తర్వా బస్సుకి రావచ్చు కదా అని అంటాడనమాట
అ
అలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడి మాట్లాబడేసి మీరు ఎవరు అని అడిగితే ఆ అబ్బాయి అడ్రస్ చెప్తాడు
హ్మ్
పలానా ఆయన మనవుడు అనేసి పలా నాయన మనవడు అని తను ఎవరైతే వాళ్ళ తాత ఉంటేో వాళ్ళ తాత తమ్ముడి అనమాట ఈయన ఈ తాత
తాతకి తమ్ముడు
ఆ వీళ్ళ అబ్బాయి వాళ్ళ తాతకు సొంత తమ్ముడు అనమాట ఈ యొక్క ముసలాయిన
ఆహా
కానీ వాళ్ళకి తెలీయదు గొడవ పడ్డారు
తెలీదా
ఆ ఇప్పుడు వాళ్ళకిద్దరికి ఒక రిలేషన్ ఒకరు తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బస్ వచ్చినప్పుడు నువక్ నువ్వుక్త తత అ న మనవాడిని మనవడేమో నువ్వుక్కు తాత నువ్క్ నువ్విక్ మనడు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అందించుకుంటార అనమాట
అంటే ఇక్కడ ప్రియా ఇక్కడ ప్రిరా టి ఏంటంటే ఆ బంధానికి విలువిస్త
ఎగజాక్ట్లీ ఆ అదే నేనది బంధానికి రిలేషన్ అనన్నమాటటి మనంతా త అయ్యో నేను తాత నన్ను క్షమించు తాత నువ్వు మా తాత వాళ్ళ తమ్ముడువా అన్నట్టు అంటే రిలేషన్ అనేది
అంటే ఇక్కడ స్వార్థమే కదా ఉంది అదే లైక్ మన అపరిచితులై సో అపరిచితుల అయితే మనం ఆ విధంగా మీరు చెప్పినట్టు హెల్ప్ చేస్తుంటే అది ఓకే ఇక్కడ రిలేషన్ అని తెలిసి వచ్చినప్పటిక అలా చేస్తున్నంటే ఇక్కడ బంధాలకి బంధుత్వాలకి
ఆ అదే అనే అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే న ఇప్పుడు చెప్తుంది దా తర్వాత పాయింట్ అనమాట ఇక్కడ ఏంటంటే ప్రపంచం అంతా కూడా తండ్రి ఒకరే మనమంతా కూడా ఆయన బిడ్డలము అనేది మనమంతా కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళము మనం పరాయి వాళ్ళం కాదు అని తెలియ చెప్పడానికి ఇదాన్న ఎగ్జాంపుల్ అనమాట సో మనం ఏంటంటే మనం ఒక ఒకరికొకరు రిలేషన్ ఇప్పుడు మనం ఒకరికొకరు కొట్లాడతాం అనుకోండి కానీ ఎవరు తెలుసు వాడు మన బ్లడ్ రిలేషన్ అయి ఉండొచ్చు
హ
అంటే ఏంటి నేన అనేది వేరే వాళ్ళని సపరేట్ చేయట్లేదు నేనెంటంటే ప్రపంచం అంతా కూడా ఒక తండ్రి బిడ్డ ఇలా నంట
లైక్ మీరు మీరు ఆ విధంగా మాట్లా అంటున్నారు బట్ అందరు అలా ఒక తండ్రి బిడ్డ లు ఎలా ఉంటారో అలా ఉండాలి అని మీరంటున్నారు హ్మ్
అంటే నేను ఇప్పుడు ఏం తెలుసుకున్నానుంటే ఆ నేను ఏంచెప్పా తెలుసుకున్నానంటే మనం ఒకరికొకరు రిలేషన్ అనేది తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవడం అంటే అ ఎప్పుడు తెలుస్తుందిదంటే మీరు ఎ ఎక్సమ్ప్లె అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం మనం ఏమనుకుంటాంంటే అ మన కులంలో పుటిన వాళ్ళము లేద మన మన కుటుంబంలోుట్న వాళ్ళ మన కులంలో బుటి వాళ్ళు మాత్రం మన వాళ్ళని అను కుంటామ కానీ ఎవరికి తెలుసు వేరే వాళ్ళు కూడా మన వాళ్ళే అని ఎప్పుడు తెలుసుకుంటాము అలా తెలుసుకోవాలిన్నమాట అలా అనుకోవాలి అది కరెక్టే కదా ఇప్పుడు మన ప్రపంచాలకంతా కూడా దేవుడు ఒక్కడ ఆయనే తండ్రి ఆయన నుంచే మన అంతా వచ్చినాం అప్పుడు ఆయనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక తండ్రికి ఒక పది మంది పిల్లలు ఉన్నారు అనుకోండి అందులో ఒకడు సరిగా లేడు తెలుగు తక్కువయినాడు వాడు తెలుగు తక్కువ అని చెప్పసి మిగతా వాళ్ళుతను మోసం చేసి అతను కొడితే తండ్రి ఇ హ్యాపీగా ఉంటాడా
ఉండడు డెఫినెట్గా ఉండడు
ఇది కూడా
ఎందుకంటే ఆయనకి అందరూ సమానమే కదా కొడుకులందరూ సమానమే ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ చూడలేరు కదా
అది మళ్ళా కంటిన్యూ చేద్దాము చూస్తు మా టాపిక్ అయితే కచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఉంటే చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఊ చెప్పండి